పిస్తంది ఏం చేస్తాన్నావ్
ఏం చేయలేదు తింటా ఉన్నా
మేము తింటాన ఇది ఏందో సోకో బోన్
మ్మ్ మ్మ్ఉహ్మ్ కిండర్ జాయా
ఆ కిండర్ జాయ్ తింటనా
మ్మ్ఉహ్మ్ ఎక్కడివి
కొనక్కచ్చుకున్నా నేనే
ఉమ్మ్ ఓ
హ మల్ల
మ్మ్ఉహ్మ్
రూపాయి కొట్టి
రూపాయికి రూపాయికి ఒచ్చే కిండర్ జాయ్లు కూడా ఉన్నాయా
ఆ
మ్మ్ఉహ్మ్
దాంట్లో బొమ్మ కూడా ఒస్తుంది
ఉహు ఆకిండటయా
ఆ
నేను ఇంకా బబుల్ కిలర్జీ చేయమనుకున్నాను
ఏ
ఉహూ
ఊ బావుంటుంది గదా
ఉమ్ బావుంటుంది
గోడు తిన్నే ఇప్పుడు
ఉహుం ఎన్ని మూడు వస్తాయి కదా లేదు పోయింది
ఏంటి మోడొస్తాయి
కిండర్ జాయ్‌లో
ముడా
ఆఆ ఉమ్మ్ ఎన్నొస్తాయి మ్మ్ఉహ్మ్
నువ్వు ఆబద్ధాలు చెప్తన్నావ్
అయ్యాయ్యో నా నిజమా
ఐదు వస్తాయి దాంట్లో
ఐదు రావు ఉహు లేదు లేదు లేదు మూడే వస్తాయి
దాంట్లో నువ్వు కొట్టేసి తింటావులే అన్నీ
లేద
హ్మ్
ఇంకేమి ఏం చేస్తున్నావ్ మీ ఇంట్లో వాళ్ళు ఆటిపోయినారు
మా ఇంట్లో వాళ్ళు బయటకి పోయినారు
బయట పోయినారు బయట పోయి ఏం చేస్తున్నారు
ఆ సవాలు
ఉ
మీరు
ఇంకేమి
మీరు ఏం చేస్తన్నారు అంటే
నేనా మా ఫ్రెండ్కి చాటింగ్ చేస్తాన్న
ఇంకేం పని లేదా మీక్ ఎప్పుడది ఎప్పుడు ఫోన్ ముందర ఎతుకొని కూర్చోని మాట్లాడితేనే ఉంటారు ఏం పని పాట్లలే
ఇంగేం పని లేదు పాట లేదు
హ్మ్
నాకు ఎంటెక్ లో ఫీవర్ వచ్చింది అది గుర్తుపెట్టుకో
అవునా మాకు తెల్దే
తెలుసుకొ అందుకే కదా చెప్తున్నాను
ఇంకా కౌన్సిలింగ్ వదలేదు అది గుర్తుపెట్టుకో కౌన్సిలింగ్
కౌన్సిలింగ్
నాకీ ఇ సైట్లో సీట్ వచ్చింది ఇంగా కౌన్సిలింగ్ రాలే
ఆహా నా కౌన్సిలింగ్ రాకపోయినా నేను చెప్పేయగలను
ఎట్లా
ఎట్లా అంటే నా ర్యాంక్ ర్యాంక్ డిసైడేడ్ వా
నాది ర్యాంక్ యాడైనా వస్తుంది నాకు సీట్
ఓ జేఎన్‌టీయూ ల వస్తుందా మళ్ళా నాకు వస్తది జేఎన్‌టీయూలో
వస్తే మంచిది.
థ్యాంక్ యూ ధన్యవాదములు
మాకి ఎక్కడో చోటు వస్తుంది
అల్ ది బెస్ట్
నేను ఆడ పోయి కూర్చుంటా
యాడ పోయ్ హ్మ్ కూర్చో నేను నేను కేడ్రామాలు చేసుకోవల్ల
అవునా వాళ్ళు డ్రామా చేస్తారా
డ్రామాలు చేయరు యాక్ట్ చేస్తారు
నేను నటిస్తారు అనుకుంటీ
అయ్యాయ్యో వాళ్ళు జీవిస్తారు
ఏం తిన్నావ్
గడ్డీ తిందాం అనుకున్నా కానీ బువ్వ తిన్నా
బువ్వ ఎందుకు తిన్నావ్
బువ్వ కాబట్టి హ్మ్ అట్లే ఇట్లా ఉంటారు
ఏమేం తెచ్చినారు మీరు టౌన్ కి పోయి
మేమ దిల్పస్ తెచ్చుకున్నాము మత్ తెచూర్ లడ్డూ తెచ్చుకున్నాము కిండర్ జాయ్స్ తెచ్చుకున్నాము కేకులు తెచ్చుకున్నాము. పువ్వులు, ఆకులు, ఒక్కలు.
దేనికో పూలు ఆకుకి నెత్తిన వేసుకునేకా?
లేదు నీకు పెడదామని శ్రీమంతం చేద్దామని నీకి
నీకు చెత్తాం పట్టు స్రీమంతం. సీతా శ్రీమంతం అని చెత్తాం. సీతా శ్రీమంతమని సీమంతం చేత్తం.
ఏమి
సీతా శ్రీమంతం అని సీమంతం చేత్తం నీకి
ఆహా మీ వదనకి చేసినట్టున్నారు కదా ఇల్ల ము ట్టి ఇల్లు ముట్టిలూరు శిరో ముట్టుకోకూడదట్లా ముట్టుకోకూడదు శిరో. మ. మ్ మ్యా మా పిల్లి ఎంత బాగా అరుస్తుందో ఉమ్మ
దొంగది
చిట్టి పిల్లి మా ఇంట్లో ఉన్నది చిట్టి పిల్లలు మ్
ఒకటి సచ్చిపోయినంటనే నువ్వు మందేసి.
మ్ అవును మందు ఎక్కువై సచ్చిపోయింది అది.
పాపం
ఏం చేస్తాం పాపం అనుకోవాల్సిందే.
మ్
మ్
ఎక్కడికి పోలేదా మరి రేపు, మన్నాడు
బ్యాంగళూర్ పోదామని ప్లానింగ్స్ లో ఉన్నా చూడాల.
అవునా మాక్ తెలీదే
అయ్యో నిజము వినుకో. మ అమ్మకి కట్టెప్పుడు ఇప్పుతారంట?
ఏమో తెలీదు.
తెలిసింటుంది కదా
తెల్దు నాకు చెప్పలేదు.
అయ్యయ్యో పాపమే
నేనేమ అన్ని అడగను.
మ్
నేనేమి అన్ని అడగను.
మ్హు
ఇప్పుడు వాళ్ళింటికాడకి పోయి చెట్టు ఇప్పించుకొచ్చ సోకేస్ చెట్టు.
ఏం చెప్పు
సోకేస్ చెట్టు చెప్పు కాదు.
మ్ హు
మామిడికాయి
మ్ హు
ఇప్పిచుకొచ్చినయి వాళ్ళ పెన్ డ్రైవ్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన
ఉం
తిన్నావా
తిన్నాము
నేను వెళ్తాక ఫోన్ చేసి పోద్ది వెళ్ళక న ఫోన్ చేూసి పోతాయి
హు హమ్
నువ్వు
ఇంకేంటి
ఇంకానా
ఉం
ఇంకా ఈరోజు సీరియల్ రావు కాబట్టి
అయ్యో అవును ఈ రోజు సీరియల్స్ రావు మర్చిపోయా
ఉం జగరాత్రి రాదు అమ్మోరు సీరియల్ రాదు ఏం రావు జగదాత్రి రాదు అమ్మోర్ సీరియల్ రాదు
ఉం హూ హమ్ ఇంకా ఏం చేస్తున్నారు మీరు
మీ నా పనుకుం
ఉం
పంక్య
పెంచతున్నావా పెంచతున్నాయావా
ఇే ఫన్కుని
ఫంకున్నావా ఫంకు ఉన్నావా
ఫణకుంన్నా
ఉ హమ్
నువ్వు
నేను రీల్స్ చూస్తా కూర్చున్నాను
ఎగరలాడుతానువేమ అనుకున్నా ఎగరలాడుతానువేమ అనుకుని తని
అయ్యో అయ్యో డ్యాన్స్ చేస్తున్నా
ఆ
డ్యాన్స్ డ్యాన్స్ చేస్తన్నా
డ్యాన్స్ కాదది నాట్యం
అవునా మయూరి అనుకుంట్లే
ఉం మయూరికి కాలు ఉందే
ఉ హమ్ ఉమ్
ఎందుకు లేదు
తెలిదు
ఆమె సీరియల్లల్లో కూడా నటిస్తుంది
నేను జీవిస్తారనుకున్నా
నువ్వైతే జీవిస్తావ్
నాకు ఆ ఛాన్స్ ఇయలేేదే
అయ్యో పాపం
ఉ నిజంగా పాపం మీరు
ఊ
జాపాకు రెడ్డి
ఏం
ఊ
మీ ఇంట్కాడ దోసలేంత
దోసలా ఏం దోసలు అయ్యో నేనేరుగా దోసెలు అనుకుంటున్న
స్హ్ హుహుహు
లక్కీ లక్కీ అన్ పాటోస్తంది
నీ పేరేనా
అవును ఆమె లోక్కి గర్ల్
ఊ ఉ అంతేం లేద్
ఉహు అవున నిద్దమ
ఏ యాది లేేదు
ఏ
ఏం బాగుండదు
ఏమైంది బా తెల్లగుంటుంది బాగుంటుంది కర్లీ హెయిర్
సుంట సుంట
చూసేకి బాగుంటుంది కదా బాగుంటుంది కదా చూసేకి
ఏ మొద్దుసుంట
ఎహే నిజం చెప్పు మీ అక్క చూసేకి బాగుంటుందా బాగుండదా ఓకే లే మొద్దుసుంటనీ చూస్తే బాగుంటుంది కదా
నో నవ్ నవ్ నవ్ నవ్ ముక్కులావు
ఇన్స్టాల్ డిపిస్ పెడతా ఉంది
నో నో నో నో అది స్నాప్
నో స్నాప్ అనుకుంటా స్నాప్ కాదది స్నాప్ కాద్ స్నాప్ కాదు రియల్ ఫోటోనే
మా కెమ్రాలో రీయాల్లో ఎట్లుంటుందో తెలియదా అ మామల్గా నిజంగాను
తేలిదది లేద్ లేదు నిజంగానే ఆ ఫోటో నిజమైన ఫోటోనే ఎట్లగనుక్కున్నాను అంటే స్నాప్ లో అయితే కొంచెం ఫేస్ బ్లర్ అయిపోతదా నార్మల్ ఫోటోనే అది
ఒకరి గొప్పల్ నాక్ చెప్పద్
నిజంగా అద్ నార్మల్ ఫోటోనే అయ్యయ్యయ్యో ఏమంటే హెచ్ డి ఫోటో అది నార్మల్ ఫోటో హెచ్ డి ఫోటో
ఔ
ఉమ్ తను బాగుంటుంది కదా నిత్య ఏం లేదు సచ్చినోడా